హాయ్
నైటు కాని
ఏం చేస్తున్నాబా
ఏం లేదు ఏ అసలు బావిలో వాటర్ అయిపోయినాయి అది బోరేపిద్దాం అని చెప్పేసి బోరు ఎవరనా తెలిసిన వాళ్ళు ఉన్నా అని చెప్పేసి అంటే దాని గురించి కొంచెం సెర్చ్ చేస్తున్నా
ఓకే ఓకే మాకున్నారనుకుంటాబ్బా మా హస్బెండ్ కి తెలిసిన వాళ్ళు ఆ ఆ ఉ
మన్నార దాకా అయితే ఏమైందంటే నాకు
నీ వాయిసు సరిగ్గా వినిపించట్లేదబ్బా సిగ్నల్ లేదనుకుంటా కొంచెం చూడు
అవునా డిస్టర్బెన్స్ వస్తుందా బాగా ఇప్పుడు ఓకేనానే ఇప్పుడు ఓకేనా అహా అది గోదారి నీళ్ళు వచ్చే నాకు ఉ సరిపోయేది వాటర్ ఇప్పుడు ఏమవుతుందంటే గోదారి నీళ్ళుఆపేశారు ఇప్పుడు మామూలుగా వాటర్ కే నాసపూర్ణ లో ఒక్క సరిపోయేది దానికోసం అని చెప్పేసి మోటార్ వస్తాది లేదో వాటర్ అసలు సరి పోవట్లేదు హలో ఎండాకాలం వస్తుంది కదా అసలు
ఏపించుకోవాలి వల్ ఎందుకంటే సమ్మర్ లో వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అవది అబ్బా
ఆ అట్లానే లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇంకుండుట తిపిచ్చనే. ఇంకోటి గింట్లో ది పిస్తే వాటర్ పెరుగుతాయ్ అని చెప్పేసి అప్పుడు అందార్న్ని కూల్ గుండ తియ్యాలి తప్పనిసరి తప్పనిసరి అని చెప్పారు కదా మా ఏరియాలో ఉ బోర్ గబ్బ జల నిండిపోతన్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుడిగింతలు తీయాలి అని చెప్పి అయితే అట్లా తీసాము తీసాము కాని అంత వాటర్ ఏమీ మారలేదు అంటే ఒక్కసారికి ఏం సరిపోతు నేనే రెండోసారికి వాటరే సరిపోట్లే బాయిలో నీళ్ళు
అదే అదే
అదే ఒకసారి ఒక మాటని కాల్ చేస్
మాకు తెలిసిన ఈ అతను ఒకడు ఒక అతను ఉన్నాడే మాకు వేశాడు నీక్ కావాలంటే మరి ఎన్నో అన్ని ఎచ్చుకో నీకు చెప్పిస్తా ఒక వేళ కావాలి అంటే హలో
ఇ ఎట్లా అంటే ఓకేనే వినిపిస్తుందా
తుంది ఆ కొంచం వచ్చూ
ఆ వినిపిస్తుంది వినిపిస్తుందిబ్బ నీ వాయిస్ నాకు వినిపిస్తుంది
ఆ చెప్పు
అద్ అదే అదే అదనేే గద ఇం ఇట్లా ఒకే పర్లేదు ఒ ఒక పూట కంటే ఎట్లోగట్ల పక్కన వాళ్ళ దగ్గర ఎట్లా అడ్జస్ట్ చేయిస్తున్నా గాని బా ఊ ఊకే అంటే ఇవ్వరు పొలం కూడా ఎండిపోతుంది బాయసౌస్ అస్సలు పొలంలో కూడా పెద్ద బోర్ వేపిధాం అని చెప్పేసి రొండు ఒకే సారి మాట్లాడుదాం అనుకుంటున్నా ఒకటేమో ఇ ఇంటి దగ్గర ఏమో కొంచెం ట్రాక్టర్ ఒక తిరగదు కదా మనకి అక్కడ ఏమొ చిన్న బోరి వేపియాలి రెండింటి కలిపి ఒకేసారి మా ట్లాడలే నువ్ ఓకేనా
అదే మరి చెప్తా మరి తగ్గించి కూడా ఇస్తాడు అనుకుంటే రెండు బోర్లు కదా ఇండేపిస్తానంటున్నారు కదా
ఆ లారీతోని కొట్టిద్దాం ఒక పెద్ద బోరు ఏమో లారీతో కొట్టిద్దాం
ఆ ఇ చిన్నదేమో డిషం తో ఉంటంది డీషం ఉంటది చిన్న డీషం
అవునబ్బా అసలు పోయిన సారి ఏమయిందంటే ఇప్పుడు వాటర్ ప్చ్ మేము నలుగురం కదా అక్క అన్నదమ్ముళ్లు మాయనకి అందరు కలిసి బావిలో నీళ్ళు వాడుకునేది మేము ఏమైందంటే ఇప్పుడు వాటర్ ప్రక్ కరంగా పంచుకున్నాము పంచుకున్నాక ఒకరోజ్ ఒక ఒక వారం ఈ ఒక రెండు రోజులు వీల్లు ఒక రెండు రోజులు
ఆరేరేే మీకు ఇబ్బంది అయిపోద్ది ఇప్పుడు అట్లా
ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది ఆ ఉన్న నీళ్ళు కూడా ఎండిపోతండయ్ ఇక ఎండిపోయినంక మరి ఆ అట్టని చెప్పేసి మేము ఇప్పుడు కాలువలు ఉంటాయి కదా పెద్ద పెద్ద కాలువలు అక్కడ నుంచి పైప్ లైన్లు ప బోర్లు అక్కడ వేపిచ్చే పెట్టి వాటర్ తీసుకునేది ఇట్లా పైపుల్ ద్వారా అర్థమైందా అక్కడ ఉన్న నీళ్ళు కొంచెం వచ్చే ఇప్పుడు బాయిలో నీళ్ళు సరిపోయి నాకు ఇప్పుడు అక్కడున్న నీళ్లు తక్కువైపోయినయి ఎటు కాకుండా అయిపోయింది పొలం మధ్యలో ఆగిపోతుంది
సంబరబ్బా అసలు వాటర్ ఉండవ్ నాక్ తెలిసి
ఆసా బారి
అవునవును ఏమేసారు వరిపొలమైనా మిర్చి అలాంటిది ఏమైనేసారా
ఆ వరిపొలం వేస్ స్తాం మిర్చ్చి ఉంది మనకి ఇప్పుడు కంది చేనుంది.
ఓహా అబ్బ మాకీ మిర్చి కావాలబ్బా
ఆహా ఓకే ఓకే ఎన్ని కేజీలు కావాలా
కావాలద ఒక టెన్ కేజీస్ దాకా కావాలి మళ్ళీ మామిడికాయ పచ్చడి అవి పెట్టుకోవాలి కదా పచ్చళ్ళకి కారం లేకపోతే ఎట్లా
అవునా అంటే కారం లేని కాయలా లేకపోతే తేజ కాయలు కూడా కావా లా
రె రెండు కావాలబ్బా నాకు
ఉనా సరే సరే నేను తీసి ఉంచుతా మనకి ఇప్పుడు ఎట్లాగ ఇప్పుడు కోతకాలమే కదా వాళ్ళు మన పొలంలో కోస్తా స్తున్నారు ప్రజెంట్ గా నువ్వు ఫ్రీ గున్నప్పుడు డ్యూటీ సెలవు ఉంటుంది కదా ఆ రోజు ఒక రోజు వచ్చినావనుకో ఒకసారి పొలంలో మెరపకాయలు చూసి నీకు ఓ ఓకే అనుకుంటే
ఆ వస్తా అబ్బా ఎప్పుడు రమ్మంటే నేను అప్పుడు వస్తాను.
ఆ ఇగ మీకు తెలిసిన వాళ్ళే మీకు నీకు తెలిసిన వాళ్ళే ఎవరికైన్నా చెప్పు కావాల్సి వస్తే వాళ్ళకి కూడా కావాలంటే ఒకేసారి యాభై కేజిల్ బస్త పంప్ పిస్త నీకు ఎవరికన్న కావాలన్న వాళ్ళకి ఇవ్వు ఆ యాబై కేజీల్ బస్త అయితే నీక్కూడ తక్ తక్కువ రేట్ పడిద్ది ఇప్పుడు కేజీ లెక్క తీసుకున్నాం అనుకో నువ్వు కేజీ లెక్క నీకూ కొంచెం రేటు అంటే నీకు అటు ఇటు ఒక రెండు వందల్లో లాభం ఉంటది ఇప్పుడు నాకు నేను అమ్మేటప్ ప్పుడు కింటలోక్ చెప్పునమ్ముతా కదా రైతులు ఏం చేస్త ఆ మా దగ్గరకి మార్పు బేర మళ్ళోచ్చేసి అట్ట తీసుకొని పోతారు వాళ్ళు పోయి అక్కడ అమ్ముకున్న దగ్గర వాళ్ళ అటు ఇటు ఒక పది రూపాయలు కేజీకి మించి లాభం వస్తదట ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు చెప్ నువ్వు కావాలంటే నీకు యాభై కేళ్లు బస్తా ఏస్తా పది కేజీలు వాడుకున్నా ఇంకో నలభై కేజీలు మీ ఇంటి చుట్టూలు ఇప్పుడు కారం అంటే ఇ అందరికి కావాల్సిందే కదా
ఇచ్చేయి ఎంతుందబ్బా కాస్ట్ ఇప్పుడు ఎంత నడుస్తుంది కేజీ
ఇప్పుడు కేజీ మూడొంద్
వా ఆ టూ ఫిఫ్టీ అని తెలిసింది
అంటే ఇటు సైడ్ మన సైడ్ కొంచెం వా టర్ లేవు కదా అందుకే రేట్ పెరిగినయి అబ్బా అప్పుడు కొంచం రేట్ తక్కువే ఉంది. మొన్న దాకా ఇప్పుడు నీల్ తగ్గింది కదా అందుక్ అవునవునులే కాని టు కు అంతా ఒక టైం లాగా సారి పెరిగిద్ది ఒకసారి తగ్గిద్ది సరే నువ్వు ఇగ టూ ఫిఫ్టీ అంటున్నావు కదా తగ్గచ్చేద్దాం ఓకేనా నువ్వు ఇంకా యాభై కేజీలు తీసుకుంటే రెండు వందలకే ఇస్తా ఇగ నువ్వు రెండు వందల యాభై అంటున్నావు కదా సరే ఇగ ఇంకెవ నాకు సేల్స్ అయి నీకు రెండు వందలు చొప్పునే ఇస్తలే ఇగ ఆ సరే రారదు ఒకసారి వచ్చి చూస్ క నీకు మిర్చిని చూసి మాట్లాడితే ఇగ మ్ ఇంకా కంది చేను కూడా చేసామే పిళకా కావాలంటే కందులు కూడా ఉన్నాయి మన దగ్గర వరి పొలం కూడా ఉంది ఆ వరి పొలంలో మొన్నే నా కోతలే కోసాం కదా ఒకవేళ నీకు ఒకవేళ బియ్యం పట్టిచ్చుకుంటానంటే బియ్యం పట్టిచ్చిస్తా లేదంటే మన దగ్గర్కోచ్చేసి వడ్లు కొనుకో
హ్మ్ పంపిస్తా అదే ఈ దీనికోసం అన్నట్టుగా మాట్ ట్లాడా ఆ అయితే చెప్తను అబ్బా ఈ ఇదిన్ దీ నువ్వు చెప్పావు కదా వాటర్ విషాంలో ఇది తనక్ చెప్తాను. మా హస్బెండ్కి తెలిసినక్ నెంబర్ ఇవ్వమంటే నెంబర్ ఇప్పిస్తాను. లేదబ్బా మాట్లాడ్మనంటే మాట్లాడిస్తా.
ఇగ అన్నయ్యని మాట్లాడమన రాదు. మా మాకు అంత దాని గురించి తెలియదు. తెలిసినోళ్ళతో మట్టి కి పోయిన లాభమే అన్నట్టు. ఆ రెండు కలిపి మాట్లాడు. మ్మ్ ఇప్పుడు మాకు అంత దాని గురించి. తెలియద్ గదానే ఇప్డు ఇంతకింత అని చెప్ ఇప్పుడూ నాకంటే ఇ ప్ మిర్చియే మిర్చి ఉంది మి ర్చి కాస్ట్ ఎంత ఉంది. ఏంది అని నాక్ తెల్తంది. ఇప్పుడు మీ అన్నయ్య అదే ఫీల్డులో ఉంటారు కదా. ఉప్ మనకి మంచి కేసింగ్ చ్చిపడలా ఇప్పుడు ఏమైందంటే ఎలాక్ మా దగ్గర ఒకళ్ళ దగ్గర అట్ట అయింది. మామలుగా ఎపీచ్చారు. కేసింగే పియ్లే పైపులుకి. కేసింగ్ ఎపిపోయలోకే ఏమై దంటే. ప్చ్ ఎలకలు ఇవి పందికొకులు బాగా పోత ఉంటాయి కదా. పొలాలల్లో ఇంగా దానివల్ల కూడా అంత అంతా మళ్ళా పైపులు బొక్క పడ్డయి. విధాంతా లేక్ కున్న మంచి స్టాండ్ర్డ్ పైప్లే వాడవన్న ఆశీర్వాద్ పైప్ ఉంటాయిగా ఆశీర్వాద్ పైప్ ప్పులే గావాలి
ఏ మంచిగా వేస్తారబ్బా. మాకేసింది కూడా తనే
ఆహ్ కొంచెం ప్చ్ తవాత చూసుకోకున్న కొంచెంల మూడోందలు నాలుగు వందలు దాకపోయినా పర్లేదు నాకు ఫీట్కి ఇంతనా ఉంటది కదా. ఒకసారి వాళ్ళతో మాట్లాడి నాకు ఒక మాట చెప్పమని చెప్పు. నేను గూడా ఒకసారి మా ఆయనకి చెప్పి ఎంత్ నీ ఎట్లా చేపిత్ ఇదామా వద్దాని ఆలోచిస్తాం.
ఆహ్ సరే అబ్బా మరి
నీకెప్పుడు ఫ్రీ ఉంటది మరి
నేను సండే ఫ్రీయనే అబ్బా
ఆహ్ సరే సండే రోజు ఒకసారి వచ్చినావు అనుకో ఈ మిరపకాయలు మరి తరువాత బియ్యం కూడు చూడు నీకు ఒకవేళ నచ్చితే ఒక కేజీ తీసుకోపో ముందు మాన దగ్గర పట్టించినవి ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఒక కేజీ వండుకుంటే నీకు ఒకవేళ ఒకే అనిపించింది అనుకో నువ్వు వడ్లు కొనుకో లేదు నాకు ఒడ్లు మళ్ళా తీసుకపోయి ఇవి అటేయ్యాలంటే నీకు ఇబ్బంది కదా
అవునవున అవును అవునబ్బా నేను వస్తా తప్పకుండా వస్తాను అబ్బా నాకు కావాలి లేవ్
ఒక్కొక్క బస్తా ఆహ్ నీకు చాలా ఇప్పుడు ట్రావెలింగ్ చానా పడుతది ఇక్కడ నుంచి మిల్లు దగ్గర వేసుకోవాలి మిల్లు దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి తీసుకుపోవాలి ఇదంత ఉంటుంది కదా ఆహ్ అందుకే నువ్వేం జెయి చేయాలంటే నా దగ్గరకు వచ్చావనుకో నేనే పట్టించేస్తా నా వస్తాల ఎట్లాగో వడ్లవి మంది ట్రాక్టర్ ఉంది కదా ట్రాక్టర్ మీద వేప్పిచ్చేస్తా ఒకేసారి నీకి ఇన్ని క్వింటాల్ కావాలని చెప్పవనుకో నీ దగ్గర బాగా సౌండ్ వస్తుందబ్బా ఆహ్ అదే ఆహ్ బయటున్నావేమో ఒకవేళ
ఆహ్ చెప్పుగా
ఒకసారి వచ్చాయినుకో ఓే సార్ బియ్యముిర్చివన్నీ కలిసి మన ట్రాక్టర్ ఉంది కదా ట్రాక్
ఓకే ఆ వస్తాన అబ్బా నేను కావాల్సింది మనకి ఎన్ని
నువ్వు వాడామనుకో నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా మన దగ్గర తీసుకుంటావు అంటే మన దగ్గర బియ్యంత సన్నగున్నాయి నీకు పట్టి ఇచ్చేటప్పుడు కూడా మన ఇల్లులో పట్టిద్దాం నీక ఒక పురుగు గాని దా ఇట్లో కావాల్సి వస్తే నీకు పురుగు పట్టకుండా మందు కలుపుతారు కదా ఆ మందు కూడా మందే ఆ మంది మందు కూడా కలిపి పిచ్చేసి నీకు ఒకేసారి ఆటోకు పంపిచ్చేస్తా ఇంటికి
ఆ సరే అబ్బ నేనే చెప్తాను చెప్పి ఈ విషయం కూడా చెప్పి నీకు ఏ విషయం అని నేను చెప్తాను సరేనా
ఆ సరే సరే అబ్బా
ఆ ఈ బోరు గురించి కూడా నెంబర్ అంటే నెంబర్ ఇస్తా ఆ నెంబర్ కాంటే నెంబర్ ఇస్తా లేకపోతే మాట్లాడమంటే అ ఈనన్ని నన్ను మాట్లాడమని చెప్తాను నేను
ఆ ఒకసారి నువ్వు మాట్లాడ మను ఇక ఫైనల్ కీ ఎంత చేస్తారో మాట్లాడి నాకు చెప్పరాదు రెండు బోర్లకి ఎంత ఇంత అని చెప్పేసి నాకు చెప్తే నేను కొంచెం వాళ్ళకి చెప్తామా వాళ్ళకి సరేనా మరి ఉంటా మరి ఆ సరే ఆ ఉంటా